హా చెప్పు సాయి ఏం చేశాన్నావ్ ఎప్పుడొచిన్నవ్ కాలజ్కి
నిన్న రాత్రి
ఆ
నిన్న రాత్రి
అదే ఐఐటి మద్రాస్ వచ్చిందా నీకు మెయిల్
లేదు నేను ఇంకా రేసుమే చేయలే
మద్రాసు తిరుపతి కాదు
అదా అది మెయిల్ చూడలా ఒక్కసారి అన్న కాడి అన్న కడిగాడ అన్న ఎమ డౌట్ ఉంటే చెప్
ఉమ్
కనుక్కొని చెప్తానన్నాడు మెయిల్ రాలేదని చెప్తే
ఇది తిరుపతి దీనికి సివి విత్ టూ రెఫరెన్స్ అడుగుతాంది ఒకసారి కనుక్కుంటావా
అడుగుత ఇపుడు పోతా ఉంటాడు నాకు తెలిసి పిల్లారి పట్టు నుంచి పోవాలి కదా తిరుపతికి
ఆ
నైట్ అట్లా కాల్ చేయాల లేయికపోతా రెప్పన్న చేయాలా మండే కదా లాస్ట్
థర్టీ ఈ మంత్ ఈ మంత్ ఎండ్ ఆ నెక్స్ట్ వీక్ ఆ మండేనే ఆ అంతే అ అంటే ఢిల్లీది కూడా వచ్చిందిలే, నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ థర్డ్ దాకా ఉంది దానికి కూడా ఏం కావాలో చూసుకొని
దానికి కూడా అప్లై చేస్తావా
ఆ చేద్దామని నువ్వు చెయవా
నే దిల్లీకి బోన్ సామి మావాళ్ళు పక్కన చెన్నైకే పంపించలే ఇంక ఢిల్లీకి పంపిస్తారా
గ్యారెంటీనా పజ అది వచ్చిన తర్వాత మన ఇష్టం పోవాలనుకుంటే పోవచ్చు లేకుంటే లేదు లే
చూద్దాం ఇంకా హై హైదరాబాద్దే పెట్టలే ఇంకా నేను అక్కడంతా పెడతానా
పెట్టు ఏం కాదు లే డెల్లీ ఢిల్లీలో ఢిల్లీ లో టైఫండ్ ట్వంటీ థౌసండ్ ఆ విత్ ఫ్రీ అకామిడేషన్
షన్ ఏం లేవ్
మ్
ఊ
ఉన్న మా తమ్ముడు చెప్పినాడు, నేను అప్లై చే తిరుపతి అప్లై చేయరా అంటే లేదు నేను తిరుపతి అప్లై చేయను ఢిల్లీ అప్లై చేస్తా
వీళ్ళు మా వాళ్ళు కూడా ఫస్ట్ అందరం మెడ్రాస్ అప్లై చేస్తాం అని చెప్పి లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చినారు మల్ల తిరుపతి దానీ చేద్దాం అందరం ఒకే దగ్గర ఉందాం అన్నారు ఇప్పుడేవో మళ్ళ లేదు దాని ఇంట్లో ఉంటా నేను ఎక్కడికి రాను అంటున్నారు లాస్ట్ కి నేను జానకినే చేసుకోవాల్సి వస్తాంది
ఏం కాదు లే నేను ఉన్న కానీ
వీళ్ళంతా నమ్ముకుంటే సంకనాకిపోతం, కాలేజీ అయిపోయే టై లో కూడా ఇంట్లో పెట్టుకుంటాం అంటన్నారు ఇట్లు
అది ఏది ఎక్కడ రాకపోతే ఎ ఎక్కడ చేస్తావు
ఎక్కడ రాకపోతే ఒగా ఏదనా ప్రైవేట్ డబ్బ అప్పుడుకు అప్పుడు చుసుకోవాల
హు
ఎట్లాంగా అన్న ఏదో ఒకటి చూస్తాడులే గవర్నమెంట్ దో ప్రైవేట్ దో
మీకేమ్మా చూసారు
లేకపోతే ఎలాగో నేను ఇంతకు ముందు సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ డిప్లొమా అప్పుడు తిరుపతిలో చేసా ఆల్రెడీ సార్ వాళ్ళు తెలుసు
ఆడే చేసుకుంటావ టూ మంత్స్ కూడా
అంత ఏం రాకపోతే ఆడే ఎలాగో తిరిగిన మనుషులే కాబట్టి
హ్మ్
ఎక్కడ రాకపోతే అదే దిక్కు
హ్మ్
ఏదో వసు
అంతేలే ఏంజ త ఏ ముందు ల
తెలిసిన వాళ్లు దండిగా ఉన్నారు తిరుపత లో
మ్మ్
తిరుపతిలో తెలిసిని వాళ్ళు దండిగా ఉన్నారు అందుకే
అంటే మాకి చెప్పినారు కాగానీ మా సార్కి చెప్పినారు ఎట్లా సార్ ఇంటర్న్షిప్స్ ఏమైనా చూడండి సరే అంటే మా సీనియర్ అన్న ఒకన్న చూజ చేసాను ఇక మన కాలేజే మన సీనియర్ చేశాను అ అయన చ్చసి అడినడు అడిగితే డిప్లొమా పేజ్ ఓపెనింగ్స్ ఉంటాయి అప్పుడు చెప్తాం అప్పుడు జాయిన్ అవ్వండి మాకు ఇంటర్న్షిప్ కావాల సర్టిఫికేట్ కావాల న్నాడా అయిన అదే ఒసూర్లో
ఇక్కడ సుబ్బు కూడా చెప్తునడు తిరుపతిలో ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది ఒక సిక్ మంత ఇంటర్న్షిప్ అక్కడే జాయిన్ గా నా ఫ్రెండ్ ఉన్నాడు కావాలండి మీకు జాబ్ కూడా అక్కడే కంటిన్యూ చేయొచ్చు వర్క్ నే ఇస్తారు కదా అన్నాడు
ఆ
ఓ
ను పోతే కాంట్రాక్ట్ బేస్ మీద పోవాల అనుకోట్లే అది డిప్లొమా అయినా అ అదే దొడ్ బాడా ఆబే అ కంపేనీ మీద పోల వీళ్ళు చెప్తలేదు అన్న కాంటాక్ట్ అంటే ఇట్లుంటాయి కదక్క ఇప్పుడు మేము ముందు చేసి ఇబ టాట ఎలక్ట్ర్రానిక్స్ ఆ టాటా ఎలెక్ట్రోనిక్స్ లో కాంటాక్ట్స్ ఉంటాయి అడెకో నేహా సన్ బ్రైట్ అట్లన్న ఉంటాయి అట్ల మీద పోతే వన్ ఇయర వన్ ఇయర్ తర్వాత సర్వీస్ బ్రేక్ అయిపో పోతుంది తర్వాత వాళ్ళ నెక్స్ట్ మేం ఎమ్చేసింది ఎలుంటాయి వన్ ఇయర్ తర్వాత అంటే వన్ ఇయర్ త లెవెన్ మంత్సే లెవెన్ మంత్స్ తర్వాత సర్వీస్ బ్రేక్ అయిపోతుంది సర్వీస్ బ్రేక్ అయిపోయినాక మళ్ళ ఆ కంపెనీ లో వర్క్ ఉంటే మళ్ళీ పిలుస్తారు
అంటే మాకు హైలైట్ ఏంటంటే ఇప్పుడు సివిల్ వాళ్ళకి జాబ్స్ చాన వస్తానయి ఏయి జాబ్స్ కూడా ఫైవ్ంహడ్రె హ్రెడ్ పడినయి ఈ సారి అప్లై చేసుకోవాలిదానికి
హు
వేరే కంపెనీ వాళ్ళు కూడా మా హెచ్ఓడి అన్నాడు ఎవరో ఫిఫ్టీ మెంబెర్స్ కావాలా అన్నారంట
హు
మీకు జాబ్స్కి కొరతా లేదురా మీరు జస్ట్ డిగ్రీ తీసుకొని చేతిలో పెట్టుకుంటే చాలు మేమే ఇప్పిస్తాము అంటున్నారు
హు
ట్లా కాళీగున్నారు కంట
హ
అప్పుడు ఎలాంటి వాడు కూడా చెప్పినాడు కదా ట్వంటీ ట్వంటీ సిక్స్ పాస్డ్ అట్ వాళ్ళు కావాలి మాకు అని
అ ట్వీ ట్వంటీ సిక్స్ కాదు కద ట్వీ ట్వంటీక్స్
ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మాత్రమే కావాలంట వాడికి ట్వీ ఫైవ్ వద్దంట ఆ తర్వాత వద్దంట ఎలాంటి వాడి కి ప్రాక్టికల్ వాళ్ళు కావాలంట
హు
ఉ జెస్ట్ డిగ్రీ చెందలకు వస్తే చాలు అనిపిస్తది ఇట్లాంటి టై లోనే కానీ ఏమున్నా బీటెక్ లో ఉన్నప్పుడే చూసుకోవాలా
అవును బీటెక్ అయిపోయినాక బీటెక్ ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్పలేం
అంటే ఇంట్లో ఉండి జాబ్కిి అప్పుడు ఇంట్రెస్ట్ పోతది అప్పుడు కంఫర్ జోన్ లో బత్ తికం అనిపిస్తది ఇడుంటే వీళ్ళందరినీ చూస్తే ఆ మనం నేర్చుకుంటే బాగుంటుది లే అని ఒక తాట్ లో ఉంటది
అవును
ఆ ఇన్ని రోజులు చదివి చూడు ఇప్పుడు ఇంట్లో ఉందంటారు ఎవరైనా ఇంటి కొ
ఆ ఎవరేనా పై ఇంటి పక్కన ఉన్నోళ్ళ అట్లే అంటారు నాలుగెల్లు చదివచ్చ చి గమ్ము
ఆ ఇన్ని రోజులు పల్లెలో లేకుండా చదివింది ఇప్పుడు వచ్చి ఇ కూర్చుని బోతులు అమ్తాంద ఉంటారు ఇంగా
ఆ
అందుకనే ఈ రిలేటివ్స్ వాళ్ళ కోసమే చదువుతున్నామో అనిపిస్తాది
నిజంగా కదా
తా వాళ్ళు
ఇంట్లో పేరెంట్స్కే ఏం బాధండడి లై ఉంటార రిలేటివ్స్ వాళ్ళకే పెద్ద బాధ ఇందో వాళ్ళు చదివిస్తానట్టు బిహేవ్ చేసి
అదే గదా మొన్న కూడా గొడవతెల్సా మా ఇ లో
ఏమి
అంటే మా అవ్వకి మా అత్త ఒకటే కొడుకుల్లేరా నైట్ వన్ కి తెలిసింది నా
హ్మ్
ఆమె ఎవరితో అంత పట్టించుకోదు మాట్లాడదు ఎవర్లో కల్సి సరే ఎవరైన చనిపోయినా కూడా వాళ్ళ దగ్గరికి కూడా పోరు వాళ్ళ దగ్గరికి మనం ఎట్ ఎట్ల పోతాం చెప్పు నువ్ ఎవరి దగ్గర్కి పోతావంటే అందుకని మా పెద్దనాన్న పట్టించుకోకుండా పనుకున్నాడు తెల్లారి ఆరు వరక్ ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడలే అది కాక ఆమెకు వేరే వాళ్ళతో అఫైర్ ఉంది లే ఊర్లోనే ఆ మా అత్త కూడా మా ర మా బ్లడ్ కాదంట మాకు మొన్న మొన్న తెలిసింది ఆ విషయం
ఏ అత్త
అదే మానాన చనిపోయింది ఆమె కూతురు ఆయప్ప గుట్టిందే అంట ఇంయ ఇప్పటికే మా అమ్మ మొన్న చెప్ చెప్పింది వయసు వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు కానీ వీళ్ళే బలవంతంగా చేసినారు
ఆ
ఒక రోజు వస్తాంటే రోడ్ లో లారీ వస్తాంటే మ అవ్వే తోసేసిందంట మా తాతని దానికిందకి అది మా అమ్మ మొన్న చెప్పింది ఇట్లా జరిగింది అని
ఆ
ఆ తాత ఆ అఫైర్ పెట్టుకున్న ఆ తాతకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళ బాగా మాట్లాడుతుంది మా అత్త చేయబట్ ంటుంది ఏడుస్తుంది వాళ్ళతో వాళ్ళకే ఫోన్ చేసి అన్ని చెప్తాంది మా పెద్దానన్నా కీ నచ్చ అలా అంటే ఇంటికి పెద్ద కొడుకు కదా నన్న వచ్చాడగ్లేదని ఫీల్యినాడు బాబ ఎందని లాస్ట్ వరకు పోకూడదు అనుకున్నాడా చేసుకోవడానికి కానీ లాస్ట్ ఇందుకో మళ్ళా ఊర్లో వాళ్ళు ఏమని అనుకుంటారని, మా పెద్దనాన్న పొయ్యి అడిగినాడు నేనే చేసుకుంటానే అని
మ్
దానికి వాళ్ళ అల్లుడు చెప్పినాడంట ముప్పై వేలు అడిగినాడు మా పెద్దనాన్నా అని చెప్పినాడంట ఊరులో వాళ్ళకి
మ్
చేసుకునేదడి అసలు మేము ఎప్పుడు అడిగినామో కూడా నాకు అర్ధం కాల, మీరూ వచ్చి అడగలా మేమే వచ్చి అడిగి చేసుకున్నాము, అయినా కూడా మా మీద అద చెప్పేసారు
ఆ
ఓ ఇ దినానికి ఏం చేసుకుంటారు, మా పెద్దనాన్న చేసుకున్నాడని మా పెద్దమ్మ వాళ్ళమ్మ ఇంటికి రావద్దరిగిందంట అదే కాబట్టి అంటే వాళ్ళు కూడా కలిసర్లేసా ఒక ఇట్లా
మ్
అసలే మంచంలో పడిపోయింది, ఆమెకి ఒళ్ళు బాగుండద అంటే అప్పులు ఏమన్నా కలిస్తే
మ్
కూడా చేసుకున్నావు కదా నన్ను ఎట్ట చూసుకుంటావు అని అరిచిందంట
మ్
దానికి మా పెద్దమ్మ మా నాన్న వచ్చి నువ్వు చెప్పచ్చు కదా మీ నా మీ అన్నకి పోవద్దని
మ్
ఇప్పుడు చూడు అంత మనమే చూసుకోవాలా అని అన్నిందంట
మ్
మా అమ్మ ఏమనిందంటే మధ్యలో మనక ఏమని చెప్పి విన్నాడు అక్క అని ఒక మాటడిందంటే దానికి అప్పుటి నుంచి మా పెద్దమ్మ అలిగి మాట్లాడలా
మీ పెద్ద నాన్నతో
మా అమ్మతో నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతావు మేము మాట్లాడుకుంటా అంటే అనిందంట
ఆహా
ఆ ఇప్పుడు సపరేట్ సపరేట్ చేసుకొని తింటున్నాం కదా
మ్ మ్
మా పెద్దమ్మ మ అమ్మతో ఇప్పుడు మాట్లాడలే రెండు రోజుల నుంచి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నానంటడన్నా ఏడాన్నా సావని అయితే వాళ్ళ ఇంట్ళకి కూడా పొగడకపోవడం బాగానేస్తాడేను
అ
ఉ ఫస్ట్ సాటర్డే వస్తది దినము నువ్వు రావద్దులే బేస్తవారం అట్ల పో నిదానంగా అన్నాడు మా పెద నాన్న మళ్ళీ ఆమె ఇ ఏజ్ ఎక్కువ అయింది కదా ఫిఫ్టీయర్స్ ధాట్ పంది కదా అట్లా కొన్ని రోజులు చేసుకోకూడదు పద్ముడూ రోజులుకి చేసుకోవాల అన్నాడంట అందు కది మ నానమ్ మంగళవారం సాయంత్రం బస్ ఎక్కు మళ్ళ బేసవారం పొద్దున్న వెళ్ళిపోదులే నానమ్మ కూడా చల్లిించుకోవాలి ఎందుకు మనకి దరిద్రం అన్నారు
ఆ
ఆ ఎగ్జామ్ లేదు కదా వచ్చేసి పో అన్నాడు మా నాన్న
మ్మ్
మ్మ్ నువ్వేం చేస్తున్నావ్
మ్మ్
నువ్వేం చేస్తున్నావ్
నేనెం చేయల ఉన్నా ఇడ కుచ్చోని
మ్మ్ ఇప్పుడు ఉండేదా ఏ ఇట్లో వాళ్ళందరి గురించి
చర్లే మేం పిలుసంది
సరేలే రీ
మ్మ్ బాయ్
అవు